ఏం చేస్
ఏం లేదు పాపకి పట్టుకున్నా మ్ తిన్నా నువ్వు తిన్నావా
మ్ తిన్నాను ఏం తిన్న
వెల్లుల్పై జీలకర తాలింపు రైస్
ఉమ్
నువ్వో
నేను టిఫిన్ చేసాను ఇడ్లీ తిన్ ఇడ్లీ తిన్నాను
ఆహా చేసావా తెచ్చార బయటి నుండి
ఉమ్ ఇంట్లోనే చేసా ఇంట్లోనే చేసా
ఉహు ఇంట్లో జేశావా పిల్లలు వెళ్ళిపోయార స్కూల్ కి ఉమ్ పడుకుంటుంది ఉమ్ చిన్నోడు ఇదిగో టిఫిన్ చేయడానికి ఎల్లరు బయటకి కె ఉహు
చిన్నోడు ప
వాడేళ్ళట్లేదా
స్కూల్ ఎలిపోయాడ్
అంగన్ వాడికి ఎళ్ళట్లేదా
చిన్నోడా ఎల్లట్లే కొంచం ఫీవర్ గుంది
ఓహో
ఉమ్ ఇంకేంటి
చెప్పాలందరు బాగున్నారైయితే అత్తాలు
ఉమ్ బాగున్నారు మీ అమ్మోలు బాగున్నారా
ఉ ఉమ్ బాగున్నారు వచేసను నేను
డ్యూటీ కెళ్లిపోయారా మీ ఆయనా
లేదు టిఫిన్ చేయడానికి వెళ్ళరు బయటికి
ఊ మీ అత్తియలు ఎం జేస్తున్నారు
అత్తయ స్నానం జస్తుంది మా మామాయ్య ఫంక్షన్ కేళ్లారు
ఉ
ఉమ్
కర్రీ ఏంటి మధ్యనం
కర్రీ ఏమండుతారో తెలీదు ఇంకా మటన్ అనుకుంటా
ఉగాదికి మళ్ళీ అమ్మల ఇంటికి ఎళ్తావా
ఉమ్ మరేళ్లు మళ్ళీ తర్వాతే ఇప్పుడే వచ్చాం గదా పిలిసారు గాని మరేలం
ఉహు
ఉమ్ మళ్ళ ఏం సంగతి తెలీదు మాకు ఏటో
అవును
ఊ ఇంకెంత టెన్ డేస్ ఉంది గదా అ ఎయిట్ డేస్ ఉంది మరేందుకు ఎళ్ళడం మల్లి ఉమ్ బాగున్నారు
మీ తమ్ముడు
బావున్నారు నీలవాడ యాత్రకి వెళ్ళావా
లేదు ఎల్లెదు
ఎందుకు
ఏళ్ళేదింకా అంటే ఫేవర్ ఉంది కదా బాబుకి
ఉహు తగ్గలేద ఇంకా
లేదింకా
ఓహో
నువ్వెళ్తావా
నేను మరెళ్లను అయిపోయింది ఈ రోజు లాస్ట్ అనుకుంటా
మా ఊర్లో కొంతమంది ఈ రోజు ఎళ్తున్నారు
అవునా అవును ఈ రోజు లాస్ట్ కదా ఫుల్ జనాలు ఉంటారు ఉ ఉమ్
నిన్న మె కోన్ మెహందీ పెట్టడానికి ఎళ్ళాను
ఆ ఎళ్లావా
ఉమ్ ఎళ్లాను
ఉ హు ఎళ్తున్నావ ఏంటి అలాగైతే
లేదు అంటే వాళ్ళు పిలిచారు వెళ్లాను మెహందీ పెట్టడానికి
ఉహు ఏ ఊర్లో
మా ఊర్లోనే
ఉహు
మ్యారేజ్ బుధవారం
రేపే
ఉమ్ వై ఇక్కడ కాదు వే ఎ ఊర్లో
ఓహో బస్ ఎస్తున్నారా
ఉమ్ నాలుగు
ఎళ్తున్నార మీరు
మేమ లేదు దేవుడు కదా అడి కి ఎం తగ్గట్లేదని
ఓ అవునులే ఎందుకు తిరగడం తగ్గితే తిరుగుతర్లే
ఉమ్ ఎండ్లు చాలా ఉన్నాయి
నాక్కుడ
ఊ
బయటికి తిప్పుక ఎక్కువాడికి
లేదు లేదు ఈ రోజు హాస్పిటల్ కెళ్దాం అనుకుంటున్నాను టెస్టులకి
ఆహా ఏం అంత ఎక్కువ ఉందేంటి
ఉమ్ చాలా ఎక్కువుంది గుంలు ఎగులా తీసేస్తున్నాడు
ఉ చూపించు అడి ముందు నుండే ఉంది కదా బ్రీతింగ్ ప్రాబ్లమ్
ఉమ్ ఉంది కానీ ఎక్కువ గుండెకి కపం పట్టేస్తే ఎక్కువ క అలాగా ఒంట్లో చాలా ఇదిగా అయిపోద్ది
ఒ హొ
ఏం చేయాలో క అర్థం అవ్వట్లే తగ్గట్లేదు అస్సల
తగ్గిపోద్దులే హాస్పిటల్ తీసుకెళ్ళండి
డాక్టర్ టైమింగ్స్ మారుస్తరు కదా టైమింగ్స్ కుదరట్లేదు వేరే హాస్పిటలో బా చూడరు
ఆహా
తనకి అక్కడే కొంచెం ఎప్పుడైనా కొంచెం తగ్గుతుంది వేరేవరు తీసుకెళ్ళిన తగ్గట్లేదు
ఆహా
ఎం ఏం చేయాలో అర్థం అవ్వట్లే
ఎళ్ళండి చూసుకొని ఎళ్ళండి ఒక్క నిమిషం లైన్ లో ఉండు
ఉమ్ సరే
హలో హలో
ఆ చెప్ ఇంకేంటి
పాప పడుకుంది కదా పడుకోబెట్టాను అందుకే లైన్ లో ఉండమన్నా
పాపకు బానే ఉందా
ఉ బానే ఉంది
చెకకి
ఈ రోజు వన్ మంత్ కంప్లీటెడ్ లేదలా ఒస్తారట ఆసదేదలు లేదు ఫార్టీ ఫైవ్ డేస్ కట
సీరప్స్ ఏమన్నా పడుతున్నా వ సే
అదేదో ఇచ్చారు హోపిటల్లో హాస్పిటల్లో ఏదో ఇచ్చారె
ఉ
ఏదో డ్రాప్స్ లా గున్నయి అవి పెట్టమన్నారు పెడుతున్నాను ఇంకా గ్రైప్ వాటరు అంతే ఇంకేం పాటట్లే
ఉ
ఉ హు
ఏం చేస్తున్నావ్
ఏముంటందది దీన్ని గుడ్లు తడపాలి ఇప్పుడు
అవునా స్నానం చేస్తవా
లేదు ఇప్పుడు చేస్తాం ఇప్పుడే పడుకుందది
ఉ
ఉ
పాపుకి కాప్ సర
ఉ కాప్సారు స్నానం అయిపోయింది ఉ ఐపోయింది
మేకప్ అయిపోయిందా
ఐపోయింది ఓన్లీ బొట్టు పెట్టడం అంతే
కాటుక పెట్రా
చాటికి ఇంక పెట్టట్లేదు అప్పుడే తర్వాత పెడుదువని
మార్నింగ్ లేసి నుంచి ఎన్ని పనులో
అవునా
ఉ పిల్లలతో ఉంటే అంతే
ఉ హు
ఫొటోస్ కూడా అయిపోతున్నాయి దానికి
అవునా
ఉ ఉదయం లేచాడు పాల్ తాగాడు ఉదయం లేసుడు పాలు తాగాడు మోసన్స్ ఎళ్ళాడు అలా పడుకొని పోయాడు
ఆ సోన్ తీసుకరండి నాలుగు రోజులు అయింది అన్నావ్ జ్వరం వచ్చి
మీ ఆయన డ్యూటీకి అదే మీ మావయ్య గారు డ్యూటీకెల్లారా
ఫంక్షన్
మి మావయ్య గారా
ఉ
ఉ ఉదయం అయితే కొంచెం గూలో ఉన్నింది తర్వాత ఒక లెవెను టెల్వ్ అయ్యేసరికి చాల చాలా ఎండలుకి చాలా ఎండలు ఎక్కువైపోతున్నాయ్ ఇంట్లో పన్లు అన్నీ అయిపోయా హలో ఇంట్లో పన్లన్నీ అయిపోయయా